హలో
బాగున్నవర
ఆహ్ అక్క బాగున్నా అక్క
ఏం చేత్తన్నవ్
ఫోన్ చేసావ్
ఆహ్ ఉట్టిగనే చేసినరా అసలు ఏం చేస్తన్నావని పోంన్ కట్ చేత్తనవేరా మాట్లాడకుండా
నేనేం కట్చేస్త నేనేం కట్ చేయట్లే కదా
ఊ ఏం ఫోన్ లో గేమ్లు ఏమైనాడుతున్నావా ఏంటి ఫోన్ చేస్తతే కట్ చేస్తున్నావు ఎత్తట్లే ఆహ్ అమ్మాడాడి బా మంచి మంచిగున్నారా
అది ఇందాడా ఒకత ఒక తమ్ముడు తీస్కేలిండు
ఉమ్
వాడ్ కట్ చేసిండే మరి
అహా.
ఉమ్ లేదక్క తిన్లేదు నుదిన్నావా అక్క ఏం కూర. ఉమ్మ్.
ఏంకుర్రా.
కూర ఎగ్గాక్క.
ఎగ్ చేస్తుందా.
ఆహ్ మీది.
ఆహ్ అది మరి ఏం చేస్తుందో రా. నేను అమ్మమ్మ అమ్మొళ్ళీంటికి వచ్చా.
అవునా ఎప్పుడెళ్ళావ్.
నేను ఇందాకే వోచ్చా.
అవునా.
ఇందాకే పది నిమిషాలు అయితుంది వచ్చి అదే ఆమెకు ఫోన్ చేయట్లే ఎక్కడున్నావు అసలు ఎందుకు చా. ఫోన్ చేశా.
ఆహ్ ఎవరెవరు వెళ్లారు.
నేను పిల్లలు వచ్చం.
ఉహు అన్నయ్య రాలేదా.
ఆహా రాలేద్రా ఏంటి మరి ఎంసెట్ కోచింగ్ తీస్. కొంటున్నావంట ఎక్కడ.
కాలేజ్లాక్క.
అదే ఎక్.
ఇది భద్రాచలంలో.
అవునా.
ఉహ్మ్.
ఎంత తీసుకుంటున్నార్రా కోచింగ్ కి ఎన్ని మంత్స్ ఎళ్ళాలంట.
కోచింగా మూడు నెల్లక్క.
మూన్నెలు చేయాలానా.
ఉహ్మ్.
అదే ఎవరన్న మా దగ్గర ఇట్లా ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నారు తి అదే అక్కడ ఏంటి. ఒకవేళ ఎవరన్న తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చెయ్యి అని అన్నారు అందుకని ఫోన్ చేసా. ఎంత తీసుకుంటారు ఏంటి అని. ఇప్పుడే ఇంటర్ అయిపోయింది ఆ పిల్లలు ఇద్దరున్నారు పిల్లలు.
ఉమ్ పంపించక్క మరి. తక్కువే తీసుకుంటారు. ఉమ్ ముందు ఒక రెండు వేలు కట్టాలక్క.
ఒక ట్వంటీ ఉన్.
ముందు ఒక రెండు వేలు కట్టాలక్క. ఇనాక్క.
అదే వాయిస్ కట్ అయితుందంటున్న.
ఉమ్ ఇప్పుడు వినిపిస్తుందా.
ఆహ్ వినిపిస్తుంది అదే ఎంత తీసుకుంటారు ఒక ట్వంటీ థౌసండ్ తీసుకుంట్రా.
ఆహ్ తీసుకుంటారు.
ఉహు.
ముందు ఒక ఐదు వేలు కట్టాలి. తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ కట్టాలి.
ఉమ్.
ఉమ్ రమ్మను తగ్గిస్తారు.
అదే ఒకవేళ పిల్లలు వాళ్ళు కొంచెం పేదోళ్ళు. ట్రా అయితే వాళ్ళ మమ్మీ డాడీ కొంచెం తక్కువలోనే జాయిన్ చేద్దాం ఒకవేళ ఉంటే అని కొంచెం మా. మాట్లాడమంటే సరే మావోళ్ళున్నారులే అని మాట్లాడుతున్నా.
ఆహా
అదే కొంచెం దగ్గించి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌజెండ్ ట్వల్వ్ థౌజెండ్ అట్లా తీసుకుంటే ఇద్దరిని జాయిన్ చేస్తారు థర్టీ థౌజెండ్ ఇచ్చి అట్లా కొంచెం పెదోళ్ళూగా కొంచెం మాట్లాడ్ తవ మరి
ఆ మాట్లాడుతా
ఉమ్ అదేలే ఇంకేంటిరా సంగతులు ఇం ంకా అదేనా లేకపోతే ఇంకేమైనా కోచింగ్ లాంటివి ఏమైనా తీసుకుంటున్నావా
మ్యూజిక్ నేర్చుకుంటన్నా అక్క
అవున
ఉమ్
ఎ ఆర్ రెమనా
ఆ అంతేగా మరి
అంతేనా దానికని దీస్
అ దాడికా దానికీ అదే ఫై థౌజెండ్
ఏంది మంత్లీ న నా
మంత్లీ కాదు
ఊ
అసలైతే ఎ ఎయిట్ థౌజెండ్ నైన్ థౌజెండ్ ఉంటది
ఉమ్
ఫైవ్ థౌజెండ్
ఉహు అయితే పిల్లలు కొంచెం మ్ మన పిల్లలు ఉన్నారుగా అయితే వాళ్ళని పంపిస్ స్తా మరి మాట్లాడి ఇద్దరిని మ్యూజిక్ నేర్చు ఆ మ్యూజిక్ నేర్పించాం నేర్పిస్తా సంగీతం ఆయన్ని నేర్పి
ఆ ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారంటా
అది ఇంస్ట్రాబెన్స్ అక్కడ ఏది సే ఎ సెట్ అయితే అది
ఇక్కడ అన్ని ఉంటాయి
ఆ అదే
ఉమ్ వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది చెప్పు
అదే నాక్ దెలీదు కదరా ఇప్పుడే గ వాళ్ల
ఆ
అందుకని వాళ్ళు ఏది సూట్ అవ్వు అదే తీసుకెళ్లను దిన్నీ నువ్వో ఒకసారి ఫోన్ చేసి వాళ్ళని ఎప్పుడు దీసుకురావాలి ఏది సెట్ అయిద్ది డాన్స్ ఆ లేకపోతే మ్యూజిక్ క్ నేర్చుకుంటారా ఎవన్నీ నేర్చుకుంటారో అక్కడికి కొత్తెనే తెలుత్తదిగా అందుకే నువ్ వాళ్ళకి ఫోన్ చేసి నాకు చెప్పు వాళ్ళేప్పుడు ఫ్రీగా ఉంటారో ఒకేసారి మనం ఆ ది ఇన్స్టిట్యూట్ ఒచ్చినప్పుడే అందరు ఏమనిపిస్తది వామ్ వీళ్ళు నేర్చుకుంటరా లేకపోతే ఇ ట్రై జేత్త త్తరో ఏమోని అనిపిత్తది అందుకే కొంచం ఫ్రీగా ఉన్నారు అనుకో
అదే ఒగ కసిగా ఒక పట్టుతో ఉంటే
ఉమ్ అదే చిన్న వయస్సు నుంచే నేర్పి చల్ లేపోతే మనలాగా ఐతారు
అదే ఇక్కడ వారంకి రెండు సార్లు చెప్తారు రెండో మూడు సార్లు చెప్తారు
అహా
రోజులు మిగితా నాలుగ్ రోజులు మనం ప్రాక్టీస్ చేయాలి.
ప్రాక్టీస్ జేయాలి.
ఉమ్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి చెప్పాలి చూపిం
ఉహ్ ఉహు ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఏం చెప్ చెప్తారా మళ్ళీ నెక్స్ట్ వీక్ వీళ్ళు వాళ్ళకి చెప్తేనె మళ్ళీ వేరే క్లాస్ మొదల్పేడతరేమో ఆహా సరె సరే మరి ఇంకేటి మరి సంగతులు
అక్క హైదరాబాద్లో ఉందక్క.
అవునా ఏం చేస్తుతుందిరా అక్కడ
అక్కడ జాబ్ చేస్తుందక్క.
మ్ హ్ ఇగ నెక్స్ట్ నువ్వేనా అమ్మనాన్న దగ్గర నువ్వే ఉన్నావా
ఆ అవును.
హ్ హ్ జాగ్రత్త మరి ఇంకేం చేస్తున్నారు. అదే రా వీళ్ళు నేర్చుకుంటాం మీ వోళ్ళు ఎవరనుంటే మొన్న నువ్ పోయెమ్ కోచింగ్ నేర్చకుంటున్నావ అత్త చెప్పింది నాకు అత్త అత్త.
హా
అందుకనీ నేర్చుకుంటావ్ గదా అన్ చెప్పి మళ్ళ వీళ్ళు కూడా వస్తనన్నరు ఆ కొంచెం సాయం చేస్తావు గదా అన్ చెప్పి ఫోన్ చేసా మావోళ్ళు ఉన్నార్ లేండి మాట్లాడ్తర్లే అని చెప్
మ్ రమ్మనక్క.
అదే ఒకసారి నువ్వు వాళ్ళతో మాట్ మాట్లాడ్రా కోచింగ్ ఇచ్చే వాళ్ళతోటి మాట్లాడ్తే మరి ఇట్ల పేదోళ్ళంటన్న అన్ చెప్పి ప్పి అది ఇది అన్ ఏదో ఒ
ఆ సరే చెప్తక్క. ఆ ఆ సరే అక్క పంపిచ్చక్క.
నీ దగ్గర డిస్టబెన్స్ ఇన్ బడ్తుందిరా
ఆ నేన్ లోనకొచ్చా చెప్పక్క.
ఉమ్ అదే వాళ్ళనైతే నేను నీ నెంబర్ ఇస్త వాళ్ళకి
మ్ సరే అక్క.
మ్ వాల్ నం బర్ ఇస్తా. వాళ్ళతోటి నువ్ మాట్లాడి వాళ్లొచ్చినప్పుడు రిసీవ్ చేస్కో కొంచం సరేనా
ఆ సరే అక్క.
కొంచెం వాళ్ళక్ హెల్ప్ చేసిన వాళ్ళం అయితంరా మంచిగా మంచోళ్ళు పిల్లలు
అదే అదే ఎప్పుడొస్తరు వాళ్ళు
వాళ్ళు ఈ వీక్లో పంపిస్తలే వాళ్ళు హాస్టల్ నుంచి వస్ స్తారంట ఈ త్రీ డేస్లో ఉగాది ఉంది గదా
అదే అదే
ఆ ఉగాది లోపు వాళ్ ఇంటికొస్తరు. ఇంటికొచ్చాక నేను వాళ్ళు పంపిస్తా అని చెప్పారు.
ఆ సరే అక్క పంపిచ్చమను.
ఆ ఆ అయితే వాళ్ళు పంపించాక పంపించిన తర్వాత నువ్వు మరి వాళ్ళన్ కొంచెం రిసీవ్ చేస్కోని అక్కడికెళ్ళి మాట్లాడ్ మరి వాళ్ళేమంటన్ ట్రో మరి వీళ్ళు కొంచెం భయస్థులు పిల్లలు
అవునా భయం ఉండగూడదు మరి
ఉమ్ కొంచెం బయట తిరగర్ లే ఇద్దరు ఆడపిల్లలే.
ఓహో అవునా.
ఆహ్.
మ్
కొంచం మాట్లాడి నువ్వే కొంచం దాని వల్ల కొంచం బాగుంటది కదా అని పేదోళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేయరు.
ఆహ్ సరే అక్క చేస్తా.
అందుకని కొంచెం సాయం చేస్త. గా మంచిగుంటది కదా అని నా ఆలోచన తోటి మంచిగా వాళ్ళని జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నా. నువ్వేమో కొంచెం సాయం చేయిరా వాళ్ళకి.
చేస్తా అక్క.
హ్మ్మ్ వాళ్ళకి కనీసం వ మా వాళ్ళల్లు అంటూ ఎవరు వాళ్ళకు. సపోర్ట్ చేయరు. అందుకని పాపం నన్ను అడిగారు నన్ను అడిగితే ఏం చేయం మేము అందరం ఒక దగ్గర కలుసుకుంటాం.
ఆహ్.
ఉమ్ అందుకని కొంచెం సాయం. అని చెప్పాల్నా నాకు.
ఏం లేదాక్క చెప్పు నువ్వే చెప్పాల అక్క ఇంకా.
నేనేం చెప్తారా అంతా నార్మలే ఇక్కడ. వెళ్ళావా హాలిడేస్ కి నాన్నమ్మోల ఇంటికి.
నేను అత్తయాల్లో దగ్గరికి వచ్చిన.
ఆహ్.
అత్తయాల్లో దగ్గరకు వచ్చా నాన్నమ్మను తీసుకొని.
అవునా.
ఆహ్.
ఉంటావా మరి నాలుగు రోజులు వెళ్తావ.
నేను ఈరోజు ఎల్తా.
ఎందుకు రా పండగ అయిపోలే పండగకు వచ్చావుగా.
ఇక్కడికి మా అక్కొళ్ళు వచ్చింర్రు వాళ్ళు వచ్చారు నేను వెళ్ళాలి అంతే.
అవునా.
ఆహ్.
ఎందుకు ఉండానిరా పాపం నాన్నమ్మ కూడా వచ్చింది అన్నావ్గా అదిగ్ మళ్ళీ వెళ్తే మళ్ళీ కోచింగ్ లో పడి నువ్వు మళ్ళీ రావుగా ఎప్పుడు.
మల్ల వస్తాలే అక్క.
హ్మ్ హ్మ్మ్. ఇంకా ఏంటి ఏం కూర చేసుకున్నావ్.
ఎగ్గు.
ఎగ్ కర్రియా సరేలేరా మరి నేన్ పంపిస్తా.
సరే అక్క మరి ఆహ్ సరే అక్క. ఆహ్ సరే.